హలో హాయ్ చెప్పండి
యాక్చూల్లీ గ్లోబల్ వార్మింగ్ గురించి కొంచెం ఏదో లైక్ న్యూస్ వచ్చింది
హా
దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని మీకు కాల్ చేసాను యాక్చువల్లీ
ఆ చెప్పండి
అంటే ఆ మీకేమైనా అనిపిస్తుందా గ్లోబల్ వార్మింగ్ విషయంలో లైక్ ఏమన్నా చేంజెస్ తీసుకురావాలి అని
అంటే కొంచెం స్టార్ట్ చేయండి ఏంటో కొంచెం నాకు సరిగ్గా తెలియదు కొంచెం స్టార్ట్ చేస్తే నాకు చెప్తా
రోజు వే య్యాలన్నా ఆ లేదంటే స్పెషలీ ఫర్ నోట్బుక్స్ చెట్లు మనగి కు ట్టేస్త ఉంటారు పేపర్ తయారు చేయడానికి సో అలా డిఫారెస్టేషన్ అవుతు స్తుంది రెట్ లేదంటే తవాత ఫారెస్ట్ ఏరియాలో ఆ అక్కడన ట్రైబల్ పీపుల్ ని అక్కడ నుంచి పంపించేసి అక్కడ ఆ సా అంటే, ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి చెట్లు కొట్టేస్తున్నారు లేదంటే త్తం మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి లేదంటే డ్రగ్డ్ ప్లాంట్స్ ఉంటాయి, సో అవన్నీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి కూడా ఆ ఆ చెట్లు ఏమైన్నా అడ్డొచ్చినా కూడా అలా కూడా తీసేస్తారు. సో ఇలా సో వీటి వల్ల వచ్చే యూనో కాన్సిక్వెన్సెస్ ఏటి
ఏంటి అంటే ఇప్పుడు చెట్లను నరికేయడం వల్ల అంటే చాలా వరకు ఆక్సిజన్ అనేది ఇది అందకి దొరకదు
ఓకే
ఫస్ట్ థింగ్ అది అన్ని చెట్లలను నరికేసి బిల్డింగ్ ఈ కాన్స్ట్రక్షన్ చేస్తున్నారు
ఆ
అలా అలా చేయనా వల్ చేయడం డెవలప్ అవుతుంది కానీ, అలా చేయడం వల్ల మనకు ఆక్సిజన్ అనేది దేని పరంగా అయినా తగ్గుకుంటా పోతుంది
కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పెరిగిపోతుంది సుంది సో ప్యూర్ ఆక్సిజన్ లేదు ఇప్పుడు మనగ
హ్మ్ లేదు ఆ మా సైడ్ కూడా అండి ఇప్పుడు అంటే ఆల్రెడీ రోడ్ టుంది. రోడ్ ఉంది కానీ అంటే ఇది హైవే హైవే హైవే అవుతుంది
ఆహా
దాన్ పరంగా చుట్టుపక్కల ఇక్కలు ఉన్న చెట్లు ఇల్లులో అంతా కూల్ కొట్టేస్తున్నారు
సో ఎంత స్కల లైక్ కట్ చేస్తున్నాము ట్రీస్ని అం అవే ట్రీస్ లేదంటే అంత మందంలో ఒక ట్వంటీ ట్రీస్ ఇక్కడ కట్ చేస్తున్నారు అవే ఒక ట్వంటి చిన్న చిన్న మొక్కలు ట్వంటీ ప్లాంట్స్ తీస్ చెలి ఒక చిన్న ఫారెస్ట్ తేరియాల ఏదన్న పార్కింగ్ ఏరియాలోను పెడ్తే మంచిదే కదా అక్క గార్డెన్ చేసే వాళ్ళు కూడా చూసుకుంటారు చె ఆ ప్లాంట్స్నీ ఒక సమ్ ఇయర్స్ తర్వాత అవే పెద్దగవుతాయి. అండ్ దట్ లుక్స్ డిఫ్రెంట్
చేయడం వల్ల కూడా అలా చేస్ స్తే ఇంకా మంచిది కానీ చేసారు గాని అన్ని అన్ని విధముగా అదేంటి సాధ్యం కాదన్నాను.
అవునా నీ ఇష్ అన్నీ టేస్ట్లు కూడా సాధ్యం కాదు ఎగ్జాక్ట్లీ
అ
సో ఇంకా ట్రాఫిక్ పెరిగిపోతుంది. పొల్యూషన్ ఆ పెరిగిపోతుంది. పాపులేషన్ పెరిగిపోతుంది. మెల్లమెల్లగా షార్టేజ్ వస్తుంది లైక్ ఇప్పుడు ఎవ్వరు కూడా అగ్రికల్చర్ తీస్కోవట్లేరు వాళ్ళ వల్ల యూ నో స్టడీస్ లలో మాక్సిమం అందరు సాఫ్ట్వేర్ కు వెళ్ళిపోతున్నారు కదా సాఫ్ట్వేర్ అర్ బిజినెస్ లేదంటే చిన్న చిన్న కొట్టు పెట్టుకుని ఆ చేసేస్తున్నారు
ఆ చెట్ల ఒకటి
ఓకే చెప్పండి
చెప్పండి చెప్పండి
ను చెప్పండి పర్లేదు నేను వింటాను అవిల్ టేక్
చెట్ల వల్ల కూడా జరుగుతుంది. అలానే ఏంటి ప్లాస్టిక్ వాడకం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది కదా మన కంట్రీలో
అవును
దానివల్ల ఆ దాని వల్ల కూడా మనం నష్టపోతాం
అసలు ఎన్ని ఇయర్స్ అయిన కూడా డీకంపోజ్ అవ్వదు సో ఏక్కడ చూసిన ప్లాస్టిక్ డంపింగ్ ఏరియాస్ దాని వల్ల స్మెల్ ఏరియాస్ వస్తా ఆ మొత్తం ఆ పట్టు ఏరియా మొత్తం మల్లిగా అవుతుంది దాని వల్ల దోమలు సమ్ ఇంకేదో ఓయ్ నో అగు ఆనిజమ్స్ అని చిన్న చిన్నవి పెద్దవయినా కూడా వాటి వల్ల అక్కడ ఉండే పీపుల్ సఫర్ అవుతారు వేరే వేరే రోగాలు తో
ఊ
మళ్ళీ దాని కోసం హాస్పిటల్ లు కట్టాలి దాని కోసం బిల్ పే చేయాలి చేయాలి సో ఒకటిద అంటే ఆ ఏమంటారు ఒక చేసి దాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద మళ్ళీ దానీ ఎఫెక్ట్ దాని మీద సో ఇంపాక్ట్ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఇసలకి చేయిజ్ ఇష్టాం కదా ట్
ఊ అవునండి
ఇప్పుడున్న జనరేషన్ అయితే మ్యాగ్సిమం ఫార్మింగ్ కి ఎవరు వెళ్ళట్లేదు అగ్రికల్చర్ వైపు లైక్ వాళ్ళ దృష్టిలో అది చిన్నగా అయిపోతుంది మే ఏంటనేె చదువుకున్నాం మేం వ్యవసాయం ఎందుకు చేయాలి అనే లో ఆలోచిస్తున్నారు బట్ అది చేస్తేనే కదా ముద్ద దిగుతుంది అన్న వేలో కొంతమంది అంటే చాల తక్కువ మంది ఆలోచిస్తారు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మీరేమంటారు
చెప్పింది కరెక్టే కానీ అందరు ఆ అంటే ఆ వే ఆ ఫీల్డ్ లో మేము వెళ్ళద్దు అని ఆలోచిస్తే ఎవరికి ఎవరు తినరు తినడానికి ఫుడ్ అనేది ఉండదు.
ఆ
కొంతమంది అలా ఆలోచించడం వల్లనే మనం తిని తినగలుగుతున్నాం.
అవును.
కాబట్టి మనం అంటే అనుకొని ఎవరైనా అనుకొని చేయాలి ఒక ఒక చెట్టును నరికేస్తే ఇంకో చెట్టు నాటాలి.
ఆ
ఏమైనా చేంజెస్ తీసుకొస్తే త్తే బాగుండాది
బ ఇప్పుడున్న వెదర్ కి సీజనల్ రైన్స్ కూడా సరిగ్గా పడట్లేదు
ఆ యస్ ఇప్పుడు ఈ సమ్మర్కయితే అంతే వావ్ ఫుల్ ఎండ కొడుతుంది అసలు దేని వల్ల అంత కాలుష్యం వల్ల లేకపోతే చెట్లు లేకం పోవడం వల్ల అంతా దానివల్లనే
మామూలుగ మనమైతే ఎండ కాలంలో ఏం చేస్తాం ఏ చెట్టునీడ దొరికితే ఆ చెట్టు కింద కుర్చుంటాం ముచ్చట్లు వేస్తూ ఉంటాం ఆడుకుంటూ ఉంటాం ఏదో ఒక దాంతో ఆ ఏమన్నా ఉంటే షేర్ చేసు కుంటూ ఉంటాం మన ఫ్యామిలీ మెంబర్స్ తో మన రిలేటివ్స్ తో మన ఫ్రెండ్స్ సో చుట్టుపక్కల ఫిల్డ్ అనుకోరై ఇప్పుడు అలా లేదు.
అవునండి. అలానే జరుగుతుంది. అంటే అప్పుడు ఉండే జనరేషన్ అంటే అప్పుడు ఉండేది వేరు ఇప్పుడు అందరూ చేంజ్ అయిపోయ్యిరు.
ఊ
ఎక్కడ కూర్చున్నాాం అంటే చెట్లు ఉన్నాయి కానీ ఎక్కడో ఉన్నాయి దగ్గర లేవు కొట్టేయడం వల్ల వాటి వల్ల వీటి వల్ల అంత మళ్ళీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ చి పడేయడం ద్వారా అంటే జం తువులు వాటిని తిని వాటికి అవి చనిపోతున్నాయి.
తున్నాయి ఎక్కబడితే అక్కడ పడేయడం వల్ల పాపం వాటికి తెలీదు వాళ్ళకి ఎలా తెలుస్తాయి. ఇది ప్లాస్టిక్ ఇది తినకూడదు అని అలా పడేయడం కూడా నిజంగా ఆ ఇట్స్ నాట్ కరెక్ట్ అస్. అసలు. మనం జేసే తప్పులు తో ఆ ముగ జీవాలు నం పాపం సఫర్ అవుతున్నాయి.
అవునండి. అన్నింటిని అరీకట్టాల అసలు
అవును అంతెందుకు జస్ట్ ఆ ఒక ఇక్కడ నుంచి ఏదన్నా సమ్ టెంపుల్ కు వెళ్ళాలన్నా లేదంటే ఆ ఒక షాపింగ్ ఏళ్ళాలన్నా కూడా ఒక్క చెట్టు లేదు. ఈడ్ నుంచి అక్కడ వరకు నడిచి ఒక వన్ కిలోమీటర్ అన్ కోండి. అన్ని షాప్సే ఉంటాయి ఏదో ఒక చిన్న చిన్న వో పెద్ద పెద్దవో ఏవైనా కూడా అబ్బా ఒక్క చెట్టు నీడ ఉంటే బాగుండేది కదా చల్లగా ఉం లేదు కదా అన్ ఒకసారి తీరా కొంచెం దూరం వెళ్తే చెట్టు కిందకి వెళ్తే ఆ గాలికి ఆ చల్లదనానికి అప్పుడు గుర్తొస్తది. అబ్బా ఏ ఎందుకు చెట్లు నాటట్లేరు అని అప్పటి వరకు గుర్తుకు రాదు. అబ్బా చెట్లుంటే బాగుంటుంది. గాదా అని చెప్పేసి మీరెప్పుడన్నా ఫీల్ అయ్యార అలా
హ్ అయి అయ్యానండి. స నాే
సో మీరున్న దగ్గర ఏమన్నా హరితహారం అలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా పెట్టారా లైక్ మీరు ఎప్పుడైనా నాటారా చిన్నప్పటి నుంచి ఏమన్నా మీకు నచ్చిన ప్లాంట్స్ ఇంట్లో గాని లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఆ లైక్ ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్లో
నాకు ఇష్టం అండి. అట్లా నాటడం అన్ని ఇష్టం నాకు
ఓకే
అంటే నేను ఎక్కువ ఫ్లవర్స్ ప్లాంట్ అనేది పెంచుతా ఉంటాను. అలా నాకు ఇష్టము. ఇంటికాడ నాటుతా ఉంటాను. నేను
ఓహో సో ఎన్ని ప్లాంట్స్ పెట్టారు.
ఎన్ని ప్లాంట్స్ అంటే నాకు గుర్తులేదు. గానీ ఫ్లవర్స్ అయినా లేక ఫ్రూట్ పుడైనామ్ మేము పెడతా ఉంటాం మా ఇంటికి పక్కన మా ఇంటి చుట్టూ మా ఇంటి పక్కల అయితే ఏడుంటవ్
ఓకే ఇంటి ఆవరణలు రైట్ ఇంటికి ముందు అ రైట్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ వర్రసగా పెడితే కొంచెం మంచి లుక్ కుండది సేమ్ టైమ్ బాగుంటది చ చెట్లు మొక్కలు ఉంటాయి ఇంటి ముందు
ఎస్ అండి.
ఫ్లవర్స్ అంటే రోస్ పెట్టుంటారు. గాదా
చేతులు
ఓకే ఓ కె నిజంగా మంచి మంచి సెటిల్ అయింది ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి చెట్ల గురించి మంచి ఇన్ఫర్మేష తన గురించే మాట్లాడుకున్నాం మన మసల యస్ థాంక్స్ అండి బాయ్
ఊ బాయ్ అండి